హాయ్
నమస్తే ఎల ఉన్నారు?
నమస్తె నేను బాగానె ఉన్నాను నువ్వెలా ఉన్నావ్
నేను కుడ బాగానే ఉన్నాను. నేడు చాలా రోజులు తర్వాత కులుస్తున్నాం.
ఈ మధ్య నేను చాలా బిజీగా ఉన్నాను.
సరే నీ రోజువారి కార్యక్రమం ఎలా ఉంటుంది.
సరె నేను సాధారణంగా ఉదయం ఆరు గంటలకు లేస్తా. ను. లేచి వెంటనే మొహం కరి కడిగి కొంచం వ్యాయామం చేస్తాను.
చాలా మం చి అలవాటు నువ్వు ఎంతసేపు వాయామం చేస్తవ్
సుమారు ముప్పై నిమ్షాలు చేస్తాను. తర్వాత కొంచెమ్ నడక నడక కూడా చేస్తాను.
ఆ తర్వాత ఏం చేస్తవ్
ఇంటికి వచ్చి స్నానం చేసి అల్హ అల్పాహారం చెస్తాను.
నీకు అల్పాహారమ్గా ఏం తినడం ఇష్టం.
నాకు ఇడ్లీ, దోసా, ఉప్మా చాలా ఇష్టం. కొన్ని రోజులు పూరి కూడా ఎ తింటాం.
నాక్కూడ దోసె చాలా ఇష్టం. అల్పహారం తరవాత ఏం చేస్తవ్
తర్వాత నేను ఆఫీస్కి వెళ్తాను. వెళ్ళడానికి సిద్
నువ్వు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తవ్
సాధాణంగ ఉదయం తొమ్మిది గంట్ల ఆఫీస్లో ఉంటాను.
ఆఫీస్లొ నీ పని ఏమిటి?
నేను కంప్యూటర్తో సంబంధించిన పని చేస్తాను. నేన్ నేన్ ఎక్కవ సమ యం ప్రాజెక్టు మీద పని చేస్తాను.
నీకు పని చేయడం ఇష్టమా?
హలో ఆ అవును నాకూ నా పని చాలా ఇష్టం. కొత్త విషయాల్ నేర్చుకోవడం కూడా అష్ జరుగుతుంది. అమ్మ కోన్కి కరేదో
మధ్యాన్నం ఎప్పుడు భోజనం చేస్తవ్
సాధాణంగ మధ్యాహ్నం గంట భోజనం చేస్తాము.
భోజనంలో ఏం తింటావ్ మ్యాగే
పప్పు కూర కొన్నీ సార్లు పెరుగు తింటాను.
చాలా బాగుంది భోజనం తర్వాత ఏం చేస్తావ్.
కొంచెం విశ్రాంతి తీసుకొని మళ్ళీ పని మొదలు పెడతాను.
సాయంత్రం వరకు పన్ చేస్తావా
మ్ సాయంత్రం ఆరు గంటల వరకు పని చేస్తాను.
ఆ తర్వాత ఏం చేస్తావ్.
ఇంటికి వచ్చి కొంచం విశ్రాంతి తీసుకుంటాను. తర్వాత స్నేహితులతో బయట వెళ్తాను. లేదా క్రికెట్
అది మంచి అల వాటు వ్యాయాయం కూడా అవుతుంది.
అవును నిజమే ఆరోగ్యానికి చాలా మంచిది.
రాత్రి భోజనం ఎప్పుడు చేస్తావ్.
సాధారణంగా రాత్రి ఎనిమిది లేదా ఎనిమిది ముప్పైకి భోజనం చేస్తాను.
భోజనం తర్వాత ఏం చేస్తావ్.
కొంచెం టీవీ చూస్తాను. లేదా మొబైల్లో వార్తలు చూస్తాను.
నువ్వు పుస్తకాలు చదువుతావా.
అవును కొన్ని రోజులు పుస్తకాలు కూడా చదువుతాను.
ఏ రకమైన పుస్తకాలు చదవడం ఇష్టం.
పేరా ప్రేరణాత్మక పుస్తకాలు మరియు కథలు చదవడం ఇష్టం.
చాలా మంచిది. నువ్వు ఎప్పుడు నిద్రపోతావ్.
సాధారణంగా రాత్రి పది ముప్పై లేదా పదకొండు గంటలకు నిద్రపోతాను.
మంచి రోజువారీ కార్యక్రమం ఉందీ నీకు.
ధన్యవాదాలు నీ రోజు వారి కార్యక్రమం ఎలా ఉంటుంది.
నా రోజు కూడా ఇలానే ఉంటుంది. కానీ నేను ఉదయం కూడా యోగా చేస్తాను
అది చాలా మంచి అలవాటు. యోగ ఆరోగ్యానికి చానా మంచిది.
ఇది చాలా మంచి అలవాటు. యోగ ఆరోగ్యానికి చాలా మంచిది.
అవును నిజమే ఆరోగ్యాంగా ఉండటానికి వ్యాయామం చాలా అవసరం.
ఖచ్చితంగా మనం రోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
సరే నీతో ట్టడం చాలా బాగుంది
నాకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది.
ఈ మధ్య చాలా బిజీగా ఉన్ ఉన్నాను ఉన్నావు
అవును నేను చాలా బిజీగానే ఉన్నా.
పని ఎక్కువుందా
అవును పని ఎక్కువుగ ఉంది మీకు లేదా
నాకు ఎక్కువగానే ఉంది ఆఫీస్ లో కొత్త ప్రాజెక్ట్ మొదలైంది అందుకే ఎక్కువ పని ఉంది.
మీ అబ్బాయ్ ఏం చేస్తున్నాడు పెద్ద అబ్బాయ్
హలో
ఆ హో పటి ఇటు ఇవ్వు అవును నాకు పని చాలా ఇష్టం కొత్త విషయాలు నేర్చుకోడం కూడ జరుగుతుంది
అది నిజం కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం
చాల బాగుంది భోజనం తర్వాత ఏం చేస్తావ్
ఉ
చిన్నదీ
భోజనం తర్వాత కొంచెం సెపు తిరిగి పడ్కున్
అలఅయితే చాలా కష్టపడీ కష్టపడాలి కదా
ఊ కష్టపడాలి
అవును నిజమె కానీ కొత్త విష ల్ నేర్చుకోవడానికి ఇది మంచి అవసరం అవకాశం
ఇది నిజం కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం
మరి నీ ని పని ఎలా ఉంది
నా పని కూడా బాగానే ఉంది కానీ కొన్నిసార్లు చాలా ఒత్తిడి ఉన్ ది
ఒత్తిడి అంటే ఎలా తగ్గించుకుంటవ్
సాయింత్రం కొంచం నడకకు వెళ్తున్నాను లేదా సంగీతం వింటాను
అది మంచి పద్ధతి సంగీతం అ వింటే మన్ మనసు ప్రశాంతంగా ఉంటుంది
అవును మికు ఏ రకమైన సంగీతం ఇష్టం
నాకు మెటోడి పాటలు చాలా ఇష్టం
నాకు కూడ అదే ఇష్టం
సరే నీ రోజు వారి కార్యక్రం ఎలా ఉంటుంది
నేను ఉదయం ఆరు గంటలకి లేస్తాను తర్వాత కొంచెం వ్యాయామం చేస్తాను
ఎంతసేపు వ్యాయామం చేస్తావు
సుమారు ఇరవై లేదా ముప్పై నిమిషాలు చేస్తాను
చాలా బాగుంది ఆరోగ్యానికి చాలా మంచిది
అవును ఆ తర్వాత స్ స్నానం చేసి అల్పాహారం చేస్తాను
నీకు అల్పాహారం ఏమి తినడం ఇష్టం
నాకు ఇడ్లీ దోసే చాలా ఇష్టం
నాకు కూడ దోశ చాలా ఇష్టం
తర్వాత నేను ఆఫీస్ కి వెళ్తాను.
ఆఫీస్లో ని పని ఏమిటి
నేను కంప్యూటర్ తో సంబంధించిన పని చేస్తాను.
పని చేయడం కష్టంగ అన్పిస్తుందా.
కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది కాని అలవాటు పడిపోయాను
మధ్యాహ్నం ఎప్పుడు భోజనం చేస్తావు
సాధారణంగా ఉం మధ్యాహ్నం ఒకటి గంటలకు భోజనం చేస్తాను అన్నం, పప్పు, కూర, పెరుగు తింటాను.
అ భోజనం ఏమి తింటావు
అన్నం, పప్పు, కూర, పెరుగు తింటాను.
చాలా మంచి భోజనం
అవును ఇంట్లో చేసిన భోజనమే ఆరోగ్యానికి మంచిది.
నిజమే
సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వత కొంచెం విశ్రాంతి తీసుకుంటాను.
చెసినె ఆఫీస్ నుంచి తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుంటా.
కొన్నిసార్లు స్నేహితులతో మాట్లాడతాను లేదా టీవీ చూస్తాను.
నీకు ఏ రకమైన సినిమాలు ఇష్టం.
నాకు యాక్షన్ మరియు కామెడీ సినిమాలు ఇష్టం.
సినిమా చూస్తే చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది.
సినిమా చూస్తూ చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది.
హలో
సరే మీ భవిష్యత్తు లక్ష్యం ఏమిటి?
సరే నీ భవిష్యత్తు లక్ష్యం ఏమిటి?
నేను భవిష్యత్తు లో ఒక మంచి వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను
అది చాలా మంచి ఆలోచన
నీ లక్ష్యం ఏమిటి
నేను మంచి స్థాయిలో ఉద్యోగం చేసికుని కుటుంబాన్ని సంతోషంగా ఉంచ్ చాలనుకుంటున్నాను
చాలా మంచి లక్ష్యం
ఖచ్చితంగా కష్టం చేస్తే ఫలితం వస్తుంది.
మీతో మట్ల మాట్లాడడం చాలా బాగుంది.
నాక్కుడా చాలా సంతోషంగా ఉంది.
సరే మళ్ళీ కలుద్దాం తప్పకుండా బాయ్
బాయ్